హలో అండి
హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు
ఏం చేయ్యట్లేదండి మీరు ఎలా ఉన్నారండి
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఏంటి వీకెండ్స్ కదా అండి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయ
ఏం లేదండి రెస్ట్ తీసుకునేదె అండి ప్లాన్స్
హ
హ
అంతేలే అండి మనకి రెస్ట్ కావాలి
అవునండి
మ్ మా దగ్గర ఒక ఫెస్టివల్ ఉందండి వెళ్దాం అని అనుకుంటున్నాను. అంటే ఇంకా ముందు ఫెస్టివల్స్ వస్తూ ఉన్నాయి కదా? వాటి అన్నిటికీ ఆలోచిస్తూ ఉన్నానండి. ఎలా ప్లాన్ చేసుకున్నాం లీవ్స్ ఏంటి అని
మ్ మ్ ఉ ఏమండి ఫెస్టివల్, ఏం ఫెస్టివల్ అండి?
ఆ ఇప్పుడు రాబోయి ఇంకా ట్వంటీ సిక్స్ అలా వరలక్ష్మి వ్రతం అంటారు కదండి.
అవునా అండి?
ఆ మొహరం వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది ఇంకా ముందయి మేమైతే ఇష్టంగా చేసుకునే పండుగలు అయితే మాత్రం సంక్రాంతి, భోగి. ఇవన్నీ కనుమ
చేసుకుంటారండి మీ సైడ్ అవి.
అని మేము మేమైతే భోగి పండుగ రోజు అండి పొద్దు పొద్దున్నే అసలు ముందు రోజే. అవి తాటక్ మట్లు అంటారు కదండీ మీకు తెలుసా?
అవునండి
ఆ అవి తెచ్చేసుకుంటామండి ఒక పది రోజుల ముందే బాగా బాగా ఎండ పెట్టుకుంటామండి.
ఆహా!
ఆ బాగా ఎండ పెట్టుకొని మంచిగా అవి బాగా ఎండిపోతే ఆ ఎంత మంట వస్తే అంత మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది అని అర్థమండి మా దాంట్లో
మ్ హు
అలా మేము అవంతా ఎండబెట్టేసుకొని ముందు రోజు రేపు భోగి అనగా ఈ రోజు ముందు రోజే ఏం చేస్తామంటే అసలు నిద్రే పోమండి ఎవ్వరం.
మ్ హు
ఇంట్లో ఉండే వాళ్ళంతా అంటే కొంత కొంతమంది అయితే కొవ్వొత్తులు వెలిగించుకుంటారు ఇల్లంతా. ఇప్పుడు కొత్త ఇల్లు అనుకోండి పండగలు స్టార్ట్ అవుతున్నాయి. ఇల్లంతా కొవ్వొతులు వెలిగిచ్చేస్తామండి.
ఓహో ఆ రోజా అండి
ఆ ఆరోజండి.
ఆహా!
ఆ ఒక దీపావళి అన్నీ కలిపి చేసేసుకుంటామండి ఆ పండుగలో అయితే
అంటే బాగా జరుపుకుంటున్నట్టున్నారండి మీరు.
ఆ చాలా బాగా జరుపుకుంటామండి. ఇంకా ఆ రోజయితే చిన్న పిల్లలు తో సహా ఎవరు నిద్రపోరండి అందరూ ఆ ఆటలు, పాటలు గా నవ్వుకుంటా ఉంటారండి
మ్ హు
మ్ మ్ హూ అలా ఇంకా ఆ మట్టలు తెచ్చుకొని అందరం ఒక దగ్గర కూర్చొని ఇంకా తెల్లారుతుంది ఆనంగా అండి ఆ మట్టలు తెచ్చుకొని ఆ ఒక భోగి మంట వేసేస్తామండి.
మ్ హు
దాంట్లో కట్లు పెట్టచ్చు.
ఓకే
పెద్ద పెద్ద మొక్కలు పెద్ద పెద్ద చెట్టులు కూడా వేస్తామండి.
ఆహా
ఆ ఇంక కొంతమంది అయితే యూత్ ఉంటారు. కదండి. యూత్ అయితే అంటే కొన్ని కొన్ని చిలిపీ పనులు కూడా చేస్తారండి ఎలా అంటే వేరే వాళ్ళ ఆ ఇంటికి ఉన్న అంటే తడికా అలాంటివి కూడా తీసి తీసుకొని వచ్చి ఎసేస్తారండి.
హ్
ఆ ఆలా సందడిగా ఉంటుందండి. అలా వేసేస్తాము ఆ నీ ఆ మంట ఉంటుంది కదండి ఆ మంటలో మేము వాటర్ పెట్టుకుంటామండి
ఆహా అంటే వాటర్ వేడి చేసుకుంటారనమాట
ఆహా వాట్ వేడి చేసుకుంటామండి. వాటర్ వేడి చేసుకొని పో పోసుకుంటామండి. తలకి అంటే ఆ తలకి పోసుకున్నప్పుడు మనకుండే కష్టాలు మనకుండే బాధలు మన బాడీలో ఉండే నొప్పులు కానీ ఏమైనా పోతాయి. అని మేము నమ్ముతామండి. ఆ అలా ఆ పొద్దు పొద్దున్నే ఇంకా ఆ వాటర్ తో స తలస్నానం చేసి మంచిగా మా డే ని స్టార్ట్ చేస్తామండి
ఓకే
ఆ ఆ రోజంతా ఇంకా మనకు నచ్చిన వంటలు చేసుకొని తినడం ఆ ఇంకా నెక్స్ట్ డే అండి సంక్రాంతి అండి అది పండుగల్లో కల్లా పెద్ద పండగ అండి మేము సంక్రాంతి అండం కంటే పెద్ద పండగ అంటాం. అండీ
ఓకే పెద్ద పండగ అంటరు. మీరు
అవును అండీ
ఉ
ఆ పెద్ద పండగ రోజు అయితే అండి. మళ్ళీ తలస్నానాలు చేస్తాము. అండీ ఏమంటే మన డే ని కొత్తగా రీస్టార్ట్ చేయాలండి ఆ రోజు అంటే అమ్మవారికి మనం నైవేద్యం అంత పెట్టుకుంటాం కాబట్టి ఆ తలస్నానాలు చేసి కొత్త బట్టలు ఎసుకొని
ఆహా
ఆ పండగలకనే మేము షాపింగ్లు చేసి చేస్తామండి. ముందు రోజులే
ఓకే
ఆ అ కొత్త బట్టలు వేసుకొని ఇంకా పప్పు అన్నము. లేద్ సాంబారు అన్నమే లేదంటే మునగాకు ఉందా మునగాకు తెలుసా అండి మీకు
ఆ తెలుసు తెలుసు అండి
మునగాకు తాలింపు చేస్తాము. అండీ అంటే అది మునగాకుతో అన్నము కలిపి ముద్దలు చేసి దేవుడికి పెడతాము అండీ.
ఉహ్
ఆ అలా మళ్ళీ కొవ్వొత్తులు వెలిగించి అంతా వెలిగిచ్చి కొంచెం సేపు పూజ చేసి
ఓకే
ఆ తర్వాత మేము మా డేని స్టార్ట్ చేసి మంచిగా ఇంకా మా అందరితో మాట్లాడుకోవడం అంటే బంధువులుంతా వస్తరు కదా అండీ
అవునవును అండీ అంటే మీరు పెద్ద పడుగ అంటరు కదా ఉమ్ కొత్త డేట్ని స్టార్ట్ చేసినట్
స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేసాము ఇంకా మనకు నచ్చిన వంటలు చేసుకుంటాము అంటే ఆ వ ఇవి ఉంటయి కదా అండీ మీకు తెలుసా తినే తినుబండారాలు అని మ్ మురుకు కులని అత్తిరసాలని
ఆ ఆ ఆ
అవంతా అండి ఇప్పుడు వ ఆ ఇప్పుడు మా అమ్మ మా అమ్మ ఒకె ఒక ఇద్దరు చెల్లెలు ముగ్గురు చెల్లెళ్ళు ఉంటరు కదండి అందరు ఒక దగ్గర చేరి అన్నీ పిండి వంటలు ఒకే దగ్గర చేస్తాము అండీ మా పెద్దమ్మకి కావల్సినవి మా పిన్నికి కావల్సిన నవి మాకు కావాల్సినవి అందరికి కావల్సినవి ఇంకా స్టార్ట్ చేసేస్తమండి
ఓకే
ఆ రోజు ఇంకా పిం పిండి వంటలు అన్ని అందరు నవ్వుకుంటూ సంతోషంగా హప్ పిగా ఆ మాట్లాడు కుంటూ ఒకరు వ చిన్న పిల్లలు గుడా పని చేస్తారు అండీ అది అందిస్తూ ఇది అందిస్తూ అంటే మురుకులు చేస్తా ఉంటాం కొంతమంది తిన్ ట కొంతమంది జోకులు వేసుకుంటా నవ్వుకుంటా అలా పని అంతా అయిపోగొట్టేస్తామండి ముర్క్ కులన్నీ చేసేస్తాము తిని బండారాలన్నీ చేసేస్తాం ఆ తర్వాత నెక్స్ట్ డే కనుమ పండగ అండి ఆ కనుమ పండగని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాము ఏదికాలా పండగ అన్ టే ఎడ్లు అంటే మన ఇంట్లో పనిచేసే ఆ ఆవులు బర్రులు ఆ ఇంకా ఆ మళ్ళీ పొట్టేళ్ళు అవంతా ఉంటాయండి మేకలు వంతా
ఓకే
వాటన్నిటికిీ ఆ చెరువుల్లోకి తీసుకోపోయి మంచిగా స్నానాలు చేపిచ్చి
ఉమ్
వాటిల్ తీసుకొనోచ్చి వాటి కొమ్ములు ఉన్నాయి కదండి వాటి కొమ్ములకి రంగులేస్తామండి రంగులేసి వాటికి పూజలు చేస్తామండి ఆ పూలమాలిలు వేసి ఆ హార్తొచ్చి వాటిని ఒక దేవుళ్లాగా మేము పూజచ్చి వాటిని ఊరంతా ఊరేగిస్తామండి
అవునులేండి
ఆ ఊరంత ఊరేగిచ్చి మంచిగా అట్లా ఆ మేము ఆ రోజయితే పూజిస్తమండి ఆ
అంటే బాగుంటుందనమట నార్మల్గా హ
ఉమ్ ఆ రోజు మంచిగా పూజీచ్చి ఆ చాలా గౌరవిస్తమండి మేము జంతువుల్ని
ఏమంటే అవి చేస్తేనే కదండి ఆవులు చేస్తేనే కదండి మనం మనం మంచి ఆరోగ్యంగా ఉంటున్నాం పాలు తాగ్ తున్నం మళ్ళీ మంచిగా వ్యవసాయం చేపిచ్చుకుంటున్నాము ఉమ్ వాటి వల్లే కదండి మనం సంతోషంగా ఉన్నాం అందువల్ల వాటిని వాటి కంటూ ఒక రోజు అంటూ ఉందంటే కనుమ పండుగ రోజే అండి
అవునవును
ఆ ఆ అలా చేస్తామండి మేము
హ్మ్
ఆ త్రీ డేసు మంచిగా అయిపోతుందండి
అవునండి అంటే మీరు మ్ చెప్పండి చెప్పండి
ఆ ఇంకా నాలుగో రోజు అండి ఊరందరూ ఉంటారు కదండి ఒక ఊర్లో ఉండే ఇల్లులన్నీ అందరూ కలిసి
ఆహా
ఆ ఆ ఇంకా ఆ అదే అండి దేవాలయం దగ్గరకు వచ్చి అందరు లాస్ట్ రోజు మేము పొంగల్లు పెడతామండి దేవుడికి అందరూ నైవేద్యం ఒక ఇస్తరాకులో ఒక అరిటాక్ కులో అయినా ఇస్తరాకులో అయినా పెట్టి దేవుడికి పెట్టి మేము అలా ఆ రోజంతా పండగ చేసుకుంటామండీ అంటే టెంపుల్లో మాత్రమే ఇంట్లో కాదు ఆ అలా మంచిగా పండగలు చేసుకొని మంచిగా ఉంటామండి చాలా బాగుంట బాగుంటాయండి ఆ పండుగలు ఆ పండుగల కోసం మేము చాలా వెయిట్ చేస్తామండి
కొత్త కొత్త సంవత్సరం లాగా స్టార్ట్ చేస్తారు అనమాట
అవునండి
ఓకే అంటే నాకు మా సైడ్ మేము ఇంత చేసుకోమండి సంక్రాంతి నార్మల్ గా చేసేసుకుంటాండి ముగ్గులు వేస్తాము ముగ్గులు ఏసేసి కలర్ ఏసేసి గొబ్బేమ్మని పెట్టేసి ఇంగా ప్చ్ కొద్ది మంది ఇప్పుడిప్పుడు బోగి చేసుకుంటున్నారు అంతే మా సైడ్ అంతా వేసుకోము మా ఇంటి సైడు ఇంగా తర్వాత ఆ స్వీట్ పొటాటో ఉంటుంది కదండి
అవునండి
దాన్ని ఇంకే ఏమేమో పచ్చి చేనిక్కాయాలని ఇవన్నీ ఉడికిస్తారనమాట ఉడికిచ్చేసి బయట ఆ ముగ్గేసింటాం కదా ఆడ గొబ్బెమ్మని పెట్టింటాం ఒకటి ఆ అదే అండి అది ఆవు పేడతో చేస్తారు కదండి
ఆ అవునండి గొబ్బేమ్మ
ఆ దాని దగ్గర కొంచెము నైవేద్యం పెట్టేసి అవే ఆ చెనిగపప్పులు ఉడికిచ్చినవి ఉంటాయి కదండి అవి పెట్టేసి మళ్ళా నె నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపల దేవుడి దగ్గర పెట్టేసి ఏమన్నా మంచి ఫుడ్ అప్పుడు మా సైడ్ అంతా చెనిగపప్పులు బాగుంటాయండి చెనిగపప్పులు ఇంకో పప్పులు బాగుంటాయ్ అవి నాకు పేరు తెలిదు దండి అవి మేమ ఏం చేస్తామంటే పితప్ బ్యాల్లు అంటామండి వాటిని పితక్ పప్పు అంటారు అవి నానబెట్టేసి నైట్ అంతా వాటిలో నుంచి గింజలు తీసేసి సాంబార్ చేస్తాం సాంబార్ చేసేసి మ సాలా సాంబార్ చేసి దోసలు బోసుకుంటాం అప్పుడు ఇద్దే చాలా ఫేమస్ అండి దోశలు కర్రి
ఆహా
మా సైడ్ బాగుంటుందండి అంటే ఇదే ఇప్పుడు నార్మల్‌గా మనం చూసుకున్నట్టయితే అన్ని ఇంట్లో అది ఇది చేసుకుంటం కదా మా సైడ్ అయితే ఇట్లా ఈ సాంబార్ చేసుకొని ఖచ్చితంగా ఆ సాంబార్ ఉం టుందండి ఆరోజు బియ్యం పిండి బియ్యం హా బాగుంటుందండి ఇంకా
చాలా బాగుంటయండి ఆ పండగలంటేనే మాకు ఎంతో ఇష్టమండి అంతా బాగుంటయి ఆ పండగలకైతే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారండి అం టే ఎక్కడెక్కడో దేశాల్లో అమెరికాలో అట్లా ఉంటారు కదండి బంధువులు అందరూ వస్తారండి చాలా సంతోషంగా ఉంటాము చాలా హ్యాపీగా జరుపుకునే పండగలంటే అదేనండి ఉమ్మ్
ఓకే అండి
ఓకే అండి థ్యా చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి వి షయాలు చెప్పారు మీ ఊర్లో ఎలా జరుపుకుంటారో అని
అవునవునండి ఓకే అండి బాయ్ అండి
బాయండి థ్యాంక్స్ అండి